హలో
హలో
అ
ఎవరండి మాట్లాడేది? గుడ్ ఈవెనింగ్
నేను కార్య నుంచి మాట్లాడుతున్నాను
చెప్పండి
హలో, బాగున్నారా?
ఆ బాగున్నానండి. మీరు బాగున్నారా?
ఆ మేం కూడా బాగున్నామండి.
వినిపిస్తలేదా అండి?
ఆ బాగున్నానండి. హలో
వినిపిస్తుందా లే, వినిపిస్తుందా లేదా సౌండ్? హలో అండి వినిపియట్లేదా మీకు? ఆ వినిపిస్తుందండి.
అయిపోయిందా, డిన్నర్ అయిపోయిందా?
ఇంక కాలేదండి ఫాస్టింగ్ కదా కొద్దిగ ట్ ఇంక కాలేదండి, ఫాస్టింగ్ కదా. కొద్దిగా టైం పడుతది. మీరు లేరా అండి ఫాస్టింగ్?
ఆహా లేదండి ఫాస్టింగ్.
ఉ పండగ ప్రిపరేషన్స్ ఏమైన్న చేస్
పండగ ప్రిపరేషన్స్ నడుస్తున్నాయండి. ఆ ఇంక షాపింగ్ చెయ్యలేదు.
ఇంక టైం లేట్ కదండి. వారమే ఉంది కదా.
హాలిడే రోజు చేద్దామని చెయలేదండి.
ఉహు డి ఇంకేంటండి
చెప్పండి రంజాన్ ఎలా సెలబ్రేట్ చేస్ స్తారు మీ ఇంట్లో
మేమంత బానే చేస్తున్నాం. మాది అంత ఉమ్మడి కుటుంబం అండి. మా అత్త, మామ, తోటి కోడలు, మరిది పిల్లలు అందరం కలిసి చేసుకుంటమండి.
అవునా
ఆ
ఏమేమ్ వంటలు చేస్తరండి రంజాన్ కి?
మేము బిర్యానీ చేస్తామండి, దాల్చా చేస్తాము. షేర్ కుర్మ చేస్తాము ఏదైన మసాలా కర్రీ చేస్తాము చీర పర్మ చేసి మా అంత చుట్టుపక్కల్లో హిందూస్ ఉంటారండి.
అవునా
అందరి ఆ అందరికి పంచి పెడతాము. ముందయితే ము ముందు లేవంగానే మొత్తం ఇల్ళ్లంతా మొత్తం ఒక రోజు ము ముందు రోజంతా శుభ్రం చేసుకొని, రెడీగా పెట్టుకొని పొద్దునే తెల్లవారుజామున ఆ ఆ లేస్తామండి. లేసి, నమాజ్ చేసుకుంటాము. నమాజ్ చేసుకున్న తర్వాత ఇగ అన్ నవాజ్ అయిన తర్వాత, షేర్ కుర్మ చేస్తాము. షేర్ కూర్మ పాతే హాయి చేసి ఇ ఇంటి చు చుట్టుపక్కల వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అందరికి ఇచ్చేస్తామండి ఇచ్చి తరవాత ఆ మా చుట్టాలందరూ తెలిసినోళ్ళు అందరు వస్తా ఉంటారు రంజాన్ క కలవడానికి
అవునా
వచ్చిన వాళ్ళకని మా సాంప్రదాయము షిరు కుర్మా ఇయ్యడం ఆ రోజు పండక్కి అందరు వచ్చి కలిసి కలిసి ఎళ్తారండి ఇంగ మధ్యానము బిర్యాని అని ఇవన్నీ మొత్తం వంట చేసుకుంటామండి ఫ్యామిలీ మొత్తం ఆ ఫ్యామిలీ మొత్తం మేమ అందరం కలిసి భోజనాలు చేస్ తము ఫోటోస్
చాలా బాగుంటదేమో కదా ఆ రో సంతోషంగా ఆ రోజు చాలా సంతోషంగా గడుపుతారేమో కదండి
అవునండి ఎందుకంటే ఇప్పుడు పనికి వెళ్ళేటోళ్ళం అందర ఒకే ఆ రోజు అందరు కలుస్తాం కాబట్టి చాలా సంతోషంగా గడుస్తదండి టైం ఎక్కడ వెళ్తుందో కూడ తెలియదుండి అలా జరుపుకుంటారు మీరు ఎలా జరుపుకుంటారండి మీ ఉమ్మడి కుటుం
మా దగ్గర కూడ ఆ మా దగ్గర కు ఉమ్మడి కుటుంబమే అండి కాకపోతే కొంచెం వీళ్ళు దూరం దూరం ఉంటారు కానీ పండగంటే మాత్రం అందరు వచ్చేస్తారు మేము కూడ మీరు చెప్పినట్టు తెల్లారుజామ్ లేసి స్నాలు అవి వచ్చేసి మగవాళ్లు ఈద్గాకి వెళ్తారు కొత్త బట్టలేసుకొని మగవారు వాళ్ళు ఈద్గాకి వెళ్తారు ఈద్గాకి వెళ్ళలి వాళ్ళు నమాజ్ చదివి వచ్చే వరకు మేము కూడ ఇంట్లో ఆడవాళ్ళము అందరం రెడీ అయ్యి నమాజ్ చదువుతాము షిర్ కుర్మ అందరు వచ్చినాక కలిసి తాగి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసు కుంటాము మధ్యానము మళ్ళీ అలానే మీరు చెప్పినట్టే ఏమైనా స్పెషల్ వంటకాలు బిర్యానీ అని ఇవ్వండి అవి తయారు చేసుకుంటాము అందరు కలిసి మెలిసి వంటలు చేసుకొని తిని సాయంత్రం పూట మనకన్నా పెద్దవాళ్ళు చుట్టలు ఉంటారు కదా దాన్ని కలవడానికి వెళ్తామండి
ప్రతి ఆ మీ పెద్ద అందరు ఇంటికి వెళ్తారాండి మీ పెద్దవాళ్ళందరి ఇంటికెళ్ళి ఆశీసులు తీసుకుంటార
అంటే ఆ దెగ్ దగ్గర ఉన్న బాగ దగ్గర ఉన్న అక్కలు కానివ్వండి తమ్ముళ్ళలు చెల్లెలు అలా వాళ్ళి ఇండ్లలేకి వెళ్ళి ఆ రోజు ఇ ఈద్ ఈద్ కలవడం అని అంటారు రోజు కలిసి అందరూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తామండి
ఇంకా అవునవును ఈ నెలలో చాల పండగలు వచ్చినాయి మార్చి నె లలో
ఉ ఎక్కడ బట్ట ఉగాది వచ్చింది శ్రీరామనవమి వచ్చింది మళ్ళీ రంజా
హోలీ పండగ కూడ జరుపుకున్నాము ఇంటర్నేషనల్ అవునా ఇంటర్నేషనల్ విమెన్స్ డే కూడా
జరి ఎలా
ఆ ఉమెన్స్ డే మా దగ్గర చాలా బాగా జరుపుకున్నాం ఆ ఉమెన్స్ డేని మా దగ్గర చాలా బాగా జరుపు కున్నారండి మా దగ్గర ఆ మా ఇంట్లోనే ఈ డ్వాక్రా మహిళలు గాని వ్వండి శ్రామిక మహిళలు కానివ్వండి అందరినీ పిలిచి ఆడవాళ్ళకి అసలు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఏంటి శ్రామిక మహిళ దినోత్సవము ఇది ఎక్కడ పు పుట్టింది ఏ పోరాటాల తోటి పుట్టింది అసలు మనం ఎందుకు ఎనిమిది తారీఖు రోజే జరుపు కుంటున్నాం అన్నవి వాళ్ళకి బాగా తెలిసేటట్టు అవగాహన కల్పించామండి చాలా మంది ఈ విషయాలు కొత్త విషయాలు నేర్ కున్నారు అందరం ఒక కిడ్డి పార్టి లాగా చేసుకొని ఆ రోజు ఆటలు పాటలు ఆ తో సంతోషంగా గడిపి భోజనాలు అవి చేసేసి కేక్ కటింగ్ చేసి ఆ మహిళా దినోత్సవం రోజు మహిళలు చాలా హ్యాపీగా అలా మేము ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నామండి
హూ హుమ్ అలాగా మా దగ్గర కూడా బానే మేం కూడా మహిళా దినోత్సవం బాగా జరుపుకున్నామండి ఆ వాళ్ళ సేవలను కొంతమంది టీచర్లు గాని వీళ్ళని వాళ్ళని వాళ్ళ సేవలను గుర్తించి మేము ఇచ్చామండి అందరికి ఆ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అనేది తెలియజసామండి మహిళలు మహళలకందరికి ఆ రోజు చాలా ఆట పాటలతో బానే ఆ ఎంజాయ్ చేసామండి ఆ రోజు
అవే ఇంతకు ముందు అసలు మహిళా దినోత్సవం అంటే ఇంత అవేర్నెస్ ఉండేది కాదు కానీ ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మాత్రం అందరు బానే జరుపుకుంటున్నారు
అసలు నాకు తెలియజేసే మహిళా దినోత్సవం అనేది ఒక్క రోజు కాదండి ప్రతి రోజు మహిళా దినోత్సవమే అని నేను భావిస్తానండి మీరేమనుకుంటారు
అవునా అండి అసలు మహిళా లేనిదే లోకం ఉండదు ఒక దినోత్సవం అని ఎందుకు చెప్తారు అంటే ఒక బర్త్ డే ఎట్లాంటిదో ఒక పుట్టిన రోజు మనము ఒక గుడితింపున్నది వస్తది కాబట్టి అలా పోరాటాలు చేసి న రోజు అంటే అప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిది లో స్టార్ట్ అయింది పోరాటము అప్పుడు పన్నెండు గంటలు పని గంటలు ఉండేనట ఆ దానికోసం అందరూ పన్నెండు గంటలు పనిచేసేవాళ్లు మహిళలు
ఆ
శ్రామిక అప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది నైన్టీన్ నాట్ ఎయిట్ లో అప్పుడు పన్నెండు గంటల పని గంట గంటలు ఉండడం వల్ల వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి మహిళలు కూడా పన్నెండు గంటలు పని చేేస్తున్నారు అని చెప్పేసి ఆ రెవల్యూషన్ తోటి మనకు కు పది గంటలు ఎనిమిది గంటలుగా చేయడం జరిగిందండి మార్చి ఎనిమిది రోజు అది ఇంప్లిమెంటేషన్ అయింది కాబట్టి ఆ రోజుని శ్రామిక మహిళా దినోత్సవం అని పేరు వచ్చిందండి అది ఎవరు పరిశ్రమల్లో పనిచేసే మహిళలు చేసిన పోరాటానికి కి ఫలితం అది దానికా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాదు శ్రామిక మహిళా దినోత్సవం అని అంటారు రండి
డం ఇప్పుడు మనము తొమ్మిది గంటలా అండి పని చేేసేది ఎనిమిది గంటలా
కానీ ప్రస్తుతానికి మళ్ళీ ఈ మోదీ సెంట్రల్ గవర్ ర్నమెంట్ నాలుగు లే పన్నెండు లేబర్ లాస్ ఉంటే దాని నాలుగు లేబర్ లాస్ గా విభజించీ మళ్ళీ మన హక్కులని కాల రాస్తుంది ఇప్పుడు ఎపో ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి అమలవబోతుందండి నాలుగు లేబర్ ఆ లేబర్ లాస్ ప్రకరం గా ఎవరైతే లేబర్స్ ఉంటారో వాళ్ళకు స్ట్రైక్ చేసే హక్కు ఉండదు స్టైఫండ్ అడిగే హక్కు ఉండదు పని గంటలు కూడా పెంచబోతున్నారండి
ఉహ్మ్ మరి పది గంటలు పని చేయాలంటే చాలా కష్టం కదా
అందుకని అందుకని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న దానికి వ్యతిరేకంగా ఉద్యమలున్నవి ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి ప్రజాశక్తి పార్టీలు కానివ్వండి ఉద్యమాలు దానికోసమే చేస్తున్నారు
ఆ దీనివల్ల అమలు అవుతుందంటారా అండి మరి
ఆ చెప్పలేమండి ఇంప్లిమెంటేషన్ లో అయిపోయింది బిల్ పాస్ అయింది కాబట్టి ఉద్యమాలు అన్నవి చ లా విపరీతంగా చేస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా తెలు సి మరి యాస్ పర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కయినా వెళ్ళొచ్చు మనము కానీ అందరు ఏకదాటి మీద రావటం లేదు కాబట్టి ఇది నీరుగారిపోతుంది బిల్ అన్నది
ఆహా
అ
ఓకే ఎందుకంటే అన్ని గంటలు పని చేయాలంటే ఆడోళ్ళకి చాలా కష్టమైన పని అండి
అవునవును
ఒకటి పనిట్లో కూడా చూంట అని చేస్తారు కాబట్టి వారికి కొద్దిగ కష్టమయితది ఇది గనక ఇంప్లిమెంటేషన్ జరిగి తే ఆడవాళ్ళు కొద్దిగా హాయిగా ఉంటారని నా అభిప్రాయం
అవునండి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి
ఒకే థ్యాంక్ యూ అండి మీకు కూడా